హలో ఆ వినిపిస్తుంది బ్రో
ఓకే ఓకే అది చెప్తున్నాము కదా అంటే కొందరు చెప్తారనమాట పరగడుపున తీసుకోండి పరగడుపున తీసుకోండంటే బ్రష్ చేసుకోకుంటా తీసుకోమని కాదండి అర్థం
ఆహా అంటే బ్రష్ ఆఫ్టర్ బాతింగ్ బ్రష్షింగ్ అన్ని కంప్లీట్ అయినాక ఆ తర్వాతి తీస్ కోమని చెప్పి మీనింగ్ అనమా
అవును యాక్ చువలీ అంటే ఏమైనా తినాలి అన్ టే మీరు బ్రెష్ చేసుకొని తినొచ్చు కానీ మనం ఏమన్నా ఇటుకి వెళ్ళాలి అంటే స్నానం చేసి బయటెళ్ళాలంటారనమా
ఆ ఓకే ఓకే అంటే ఇప్పుడు స్నానం చేయ్యకుండా కిచెన్ లోకి ఎళ్ళ
ఎగ్జాక్ట్లీ యాక్చువల్ మీరు చెప్పిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎస్ స్నానం చెయ్ కుంటా యాక్చువల్లీ స్నాన మామూలు కిచెన్ లో అయితే లక్ష్మీదేవి డిపార్ట్మెంట్ అనమాట కిచెన్ అనేది ఆ లక్ష్మీదేవి ఉంటంది కి కచెన్ లో కాబట్టి కిచెన్ లో అంటే చెప్తున్నాను మీకు అంటే నాక్ తెలిసిన స్టాండెడ్స్ చెప్తున్నాను అంటే అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా ఫాలో అవట్లేదు కరెక్ట్ గా కానీ ట్రాఫి లో మనకు ఆ స్టాండర్డ్ కి తీసుకెళ్ళాలన్నమాట ఆ స్టాండడ్స్ మనం కానీ ఫాలో అయినామంటే మనకే మంచిది సో కిచెన్ లో ఏమవుతుందంటే మనము మన న్నా ఎంగిలి గింది గాని యాక్చువల్ చెప్పాలంటే కుండరు ఎండ్ల లో కిచెన్ లో ఏమి తినరు తాగరరునమాట కిచెన్ బయట వచ్చి తాగతారు తింటారు కిచెన్ లో వండి మామూలుగా కిచెన్ లో వండిన తర్వాత ఫస్ట్ అంటే వండేటప్పుడు టేస్ట్ కూడా చేయరనమాట సో టేస్ట్ కూడా చేయకుండా వండిన తర్వాత అన్ని ఐటమ్స్ కృష్ణునికి పెట్టి కృష్ణుడికి పెట్టడం తర్వాత కూడా పెట్టేటప్పుడు కూడా మనము తులసి వేసి పెట్టాలన్నమాట ప్రతి ఐటమ్ లో అన్న లో కూరలో ఇంకా కర్రీస్ లో ఐ మీన్ తాలింపులో వాటర్ లో వాటర్ పెట్టి ఒక పర్స్ సున్ కి ఎలాగైతే మనం పెడతామె నైవేద్యంగా ప్రతిరోజు వండిన్ తర్వాత అంటే నేను చెప్తున్నానిలాగా కొందరు ఫాలో అవుతారనమాట ఆ ఆ అది పెట్టిన తర్వాత ఎస్ ఎస్ అది పెట్టిన తర్వాత అది ఒక ఫైవ్ మినిట్స్ ఆ పెట్టి ఫైవ్ మినిట్స్ నుండి సెవెన్ మినిట్స్ ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి కృష్ణునీకి పెట్టేటప్పుడు ఒక టెన్ టెన్ మినిట్స్ పెట్టేసిన తర్వాత తీసేసిన తర్వాత అంటే ఆ తీసేసిన తర్వాత ఇప్పుడు మన నువ్వు వాటిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూడాలి కొంచెం ఉప్పు కారం తక్కువ ఉప్పు కారు కదా అది ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు అనమాట సో ఇలాగ మనం రోజు చేస్తా ఉంటే అంటే ఒక కొందరికి ఒక అలవాటు అయిపోతుంది అంటే టేస్ట్ చేయకుంటే వండేటప్పుడు టేస్ట్ చేయకుండానే వాళ్ళు బాగా వండేస్తారు పర్ఫెక్ట్ గా ఇవి నేను కూడా చేశాను కొన్ని రోజులు ఉప్పు కొన్ని ఎలా తక్కువేసాను కానీ తర్వాత నాకు తెలిసిపోయింది అనమాట ఎంత క్వాంటిటీకి ఎంత ఉప్పు వేయాలి ఇంత షుగర్ వేయ్యాలి అనేసి ఇంత కారం వేయాలి అని సో ఇలాంటున్నారు మేడం సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ టాపిక్ ఏంటంటే మీరు అడిగిన దానికి ఏంటంటే కిచెన్లోకి వెళ్ళకూడదా స్నానం చేయకుంటే అంటే ఎస్ యాక్చువల్గా వెళ్ళకూడదు ఎందుకంటే మనం క్లీన్గా ఉండి లోపలికెళ్ళి చేయాలన్నమాట అప్పుడేమవుతుందంటే మనము ఉండి చేస్త అది యాక్చువల్లీ ఇది కష్టమే కానీ మన బెస్ట్ మన బెస్ట్ మనం ఇవ్వాలన్నమాట అఫ్కోర్స్ ఎప్పుడో ఒకసారి నేను ట్రై చేయాలి ప్రతిరోజు కష్టమైతే ఎప్పుడో ఒకసారైనా మనము క్లీన్ గా ఉండి చేసుకుంటే ఆ క్లీన్ గా ఉండిన రోజు ఉండిన తర్వాత కృష్ణుకీ పెడితే ఏమవుతుందంటే మనకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయని మన పురాణాలు చెప్తా ఉన్నాయి సో అలాగ అనమాట సో అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మనము ఇప్పుడు మన మనం తినే ప్రతిదీ కూడా ఎవరు సంపాదించి పెడతారు అమ్మా నాన్న కదా ఇప్పుడు మీరు విమర్శం చేసుకోండి మీ అమ్మా నాన్న అంటే మన అమ్మా నాన్న ప్రతి రోజు మన కొంచం అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా తినడానికి ఫైవ్ రూపీస్ టెన్ రూపీసో మనం ఒకరోజు దానింతా పోగేసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ తీ పోగేసుకొని దాన్ని ఒక గిఫ్ట్ తీసుకొని అమ్మ నానికి ఇచ్చినాంమనుకో ఎగ్జాంపుల్కి వాళ్ళు ఎంత హ్యాపీ ఎం ఫీల్ అవుతారు
అవును చ అంటే అది మాటల్లో చెప్పలేం కదా ఎంత హ్యాపీగా ఫీల్ ఔతారు అనినేవి ద్యాన్ని ఎంత హ్యాపీగా ఫీలౌ వాళ్ళ కళలో నుండి తెలుస్తుంది వాళ్ళ ముఖం ఆ ఫేస్ని బట్టే తెలుస్తుంది మనకి ఆ అది
మన్న డబ్బులు వాళ్ళకి తిరిగి మనం ఇచ్చినా యాక్చువల్ వాళ్ళ డబ్బులేవి
ఔన్ వాల్దే మనం ఎక్కడా కష్టపడ్తున్నం హమ్
ఉ స్వారి అ మనం చేస్ మనం అనుభవించే ప్రతీది అన్నమాట అది దేవున్నించి ఒస్తది కాబట్టి సో మనం తిరిగి మన రిటర్న్ గిఫ్ట్గా జస్ట్ వండిన తర్వాత ఫస్ట్ ఆయనకి పెడ్తం అన్మాట ఆయనెం జేస్తారు యాక్సెప్ట్ చేస్ మల అయిన్ర ఇచ్చేస్తడ్ టేస్ట్ జేస్తడు ఆయనేమో క్వాలిటీ ఏం తగ్గదు ఆయన కళ్లతోనే టేస్ట్ జేస్తరు కల అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్లయిత్ టే నైవేద్దాలు టేస్టీగా ఎందుకు ఒస్తాయంటే ఇద కారణం
స్తం గాబట్టి
ఎగ్జాట్
బాంటుంది బ్రో మీరు ఎప్పుడైనం విన్నారా వెయ్యి స్తంభాలా గుడి అననేసి
ఔను
మ్ వెళ్ళారా ఎప్పుడైన అక్కడికి
హా వెయ్యి స్తంభాల గుడి వెయ్యి స్తంభాల గు దు వెయ్ స్తంభాల మండపం అంటారు
మండపమా ఒకే
కూడ ఉండది కానీ అది కొట్టిచ్చేస్నారు
అహా
తర్వాతా అటువైపూ మీరనేది రాజమండ్రి గురించి మాట్లాడుతారనుకుంటన్ కరెక్టేనా
అ ఊర్ ప్లేస్ తెలీదు నాకు ఎగ్జాక్ట్ గా కన్ని ప్చ్ బాంటుంది
కరెట్టే
అననేసి విన
ఆ వరంగల్లో అనుకుంట కరక్ట్ కరెక్ట్ అవునండి కరెక్టే కరెక్ట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్
ఊమ్ ఊమ్ ఆ అ ఏంటి అక్కడ వెయ్యిస్ స్తంభాలంటే వెయ్యి స్తంభాలు ఉంటయా డెఫినెట్గా
తెలుసు
అదే పిల్ ఆ ఉంటాయి ఆ పిల్లర్స్ పైన శిల్ ప్పాలు చెక్కి ఉంటారు కదా అందులో కూడా చాలా మీనింగ్ ఫుల్ ఉందంట ఆ వాటి ద్వారానే మనకు ఈ రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి ఆ ఈ పురాణాల గురించి చక్కగా వివరించు చున్నరంట ఆ లిపి ద్వారా కానివ్వండి ఏజ్ ఆ శిల్పాలు తయారు చేస్త విదానం కానివ్వండి లైక్ సంథింగ్ అట్లా అ సో అ సో అలా ఇప్పుడు మనం ఎప్పుడన్న టెంపుల్స్ కెల్ నప్పుడు అబ్జర్వ్ చేసిన కూడా ప్రతి ఓ టెంపుల్లో ఆస్ స్తంభం పైన శిల్పాలు అనేటివి ఖచ్చితంగ డెఫినెట్ గా ఉంటాయి
అవును
అవి కొన్ని మి